హలో ఏం చేస్తున్నరండి
ఏం చేయట్లేండి ఖాళీగా కూర్చున్నాము
అవునా అండి మీకు ఇష్టమైన ఆహారం ఏంటిదండి
ఇష్టమైన ఆహారం అంటే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ మంచూరియా చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే చానా ఇష్టం
ఎందుకంటే ఇష్టమండి
ఎందుకంటే నాకు చికెన్ అనేది చికెన్ అలవాటయింది చికెన్ అంటే ఇష్టం
మీరు రోజు ఏ రకమైన ఆహారం తింటారండి
రోజు ఏ ఆహరక అంటే నార్మల్ గా బెండకాయ సాంబారు ఇట్లా రోజు అంటే ఇవే ఎక్కువ
ఆ మీకు కారంగా ఉన్ మీకు కారంగా ఉండే ఆహారం ఇష్టమా అండి
కారంగా అంటే కారంగా ఉండంటే ఇష్టం కొంచెం మరీ ఎక్కువ కారం ఉంటే తినలేను
మీకు ఇష్టమైన పండు ఏమిటండి
ఇష్టమైన పండు అంటే మసాన్ని బట్టి ఉంటది ఇక నార్మల్ గా ఎండాకాలంలో మామిడి పండు మిగతా కాలంలో గ్రే ద్రాక్ష పండు ఆపిల్లు ఇట్లాంటి పండ్లులంటే ఇష్టం
మీరు బయట ఆహారం ఎంత ఆ తృప్తిగా తింటారండి
బయట ఆహారం మరీ అంత తిన నార్ల్ నాలుచు జస్ట్ అంటే ఏదో కొంచెం అట్ల అట్ల తింటాను మరీ తృప్తిగా ఇంట్లోనే తింటా ఎక్కువ తృప్తిగా అంటే అన్నం
మీరు తరచుగా బయట ఆహారం తింటారా అండి
అహ లేదు ఎక్కువ ఇంట్లోనే తింటాము ఎప్పుడో వారంకి ఒకసారి రెండు సార్లు అట్లా బయట తింటాము
మనకి ఆరోగ్యమైన ఆహారం ఎందుకు ముఖ్యమండి
అంటే మన లోపల ఉన్న అవ్యహాలు కొంచెం మంచిగా ఉండాలంటే మనం ఆరోగ్యమైనవే తినాలి ఎక్కువ బెండకాయ్ దొండకాయ్ ఇట్లాంటివి తినాలి
ఆ అవునా మీకు ఇష్టమైన స్వీట్ ఏంటిదండి
ఇష్టమైన స్వీట్ అంటే ఆ ఈ కోవా అని ఉంటుది అది ఒకటి ఇదంటే ఇష్టం ఎక్కువ
ఉదయం అల్పాహారం ఏది తింటారండి
ఉదయ అల్పాహారం అంటే టిఫిన్ ఈ దోశ ఇడ్లీ వడ ఇవే తింటాము ఎక్కువ ఆ పొద్దు పొద్దున్నే టిఫిన్ అంతే నార్మల్గా అల్పాహారం
మీరు ఎప్పుడైనా కొత్త రకమైన ఆహారం ప్రయత్నించారా అండి
కొత్త రకం ఆహారం అంటే ఎప్పుడు తినలేదు ఇప్పటి దాక అయితే ఎప్పుడు తినేటివే తింటాము ఎక్కువ
మీ కుటుంబంలో ఎక్కువ వంటే వండేటళ్ళు ఎవ్వరండి
కుటుంబంలో ఎక్కువ వండే టోళ్ళు ఎవరంటే ఇగ తెలిసిందే కదా ఇంట్లో మమ్మీ అమ్మా ఊ అమ్మ వండుతారు అట్లనే తాత వండుతారు నానమ్మ వండుతారు అమ్మమ్మ వీళ్ళు వండుతారు మ్మ్ వీళ్ళే తలుసుగా వండుతా ఉంటారు ఉ
చేసే వంటకలొ మీకు ఏది బాగా ఇష్టం అండి
వాళ్ళు చేసే వంటకాలు అంటే ఇష్టమైనదంటే అన్ని ఇష్టమే సాంబార్ అంటే ఎక్కువ ఇష్టం మ్మ్ మాంసాహారం లొ అంటే చికెన్ ఫిష్ చాప ఇవంటే ఇష్టం మ్మ్ మళ అట్లనే పాలకూర ఇదంటే ఇష్టం ఎక్కువ అట్లనే కొబ్బరి పచ్చడి పెడతారు అదంటే ఇష్టం
మీరు ఆ చేసే వంటకాలు ఏది బాగా తింటారని మీ అమ్మ వంటకంలో మీకు ఏది బాగా ఇష్టం అండి
అమ్మ వంటకంలో అంటే ఎక్కువ ఇష్టమైనదింటే పప్పు ఇష్టం మ్మ్ తాత చేసే దాంట్లో అంటే సాంబారు ఇదంటే ఇష్టం అంతే
అవునా మీ అమ్మమ్మ గారు ఎలాంటి పిండి వంటకాలు చేస్తరండి
ఎలాంటి పిండి వంటకాలంటే కార పూస చెక్క గారలు ఆ ఆ అరిసెలు హ్మ్ ఇంకా శనగలు అవి
మీరు ఎక్కువ ఎలాంటి ఆహారం తింటారండి
మీ ఎక్కువ ఆహారం అంటే వెజ్ ఎక్కువ తినేదే ఎక్కువ సాంబారు ఇవే తింటాం ఎక్కువ
అవునా మీరు బయట ఆహారం తింటారా అండి
బయట ఆహారం చానా తక్కువ అంటే తింటాను ఆ నెల వారానికి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అట్లా మూడు సార్లు హ్మ్
మీరు ఏది బయట బాగా తింటారండి మీరు ఏ ఆ ఏ ఆహారం బాగా తింటారు మీరు బయట
అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ అంటే స్నేహితులతో వెళ్లినప్పుడు చికెన్ బిర్యానీ మండీ అట్లా తింటాము నార్మల్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ మంచూరియా ఇట్లాంటివి తింటాము
వాటిలలో మీకు ఏది బాగా ఇష్టం అండి
హ్మ్ నాకు ఎక్కువ ఇష్టమైనదంటే చికెన్ మండి అంటే ఇష్టం చికెన్ ఫ్రైడ్ రైస్ అంటే చికెన్ మంచూరియా ఈ మూడు అంటే ఇష్టం ఎక్కువ
అవునా అండి
హ్మ్
మీరు ఏమైనా వంటకాలు నాకు నేను ఎక్కువ బయట ఆహారం తింటానండి నాకు మంచూరియా అంటే చాలా ఇష్ ష్టం అది కూడా వెజ్ మంచూరియా ఉంటందండి అది నేను బాగా తింటాను
మీకు వంట చేయడం వచ్చా అండి
నేను ఫాస్ట్ ఫుడ్ లాంటి వంటకాలు చేస్తానండి
దాన్ని ఎట్లా చేస్తారు
ఆ మనం నేను పాస్తా బాగా చేస్తానండి
పాస్తానా పాస్తాను ఎలా చేస్తారు
పాస్తా ఏం లేదండి ఫస్ట్ అంటే ముఖ్యంగా ఫస్ట్ మనం పాస్తాన్ అనేది బాగా ఉడకబెట్టుకోవాలి ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసుకొని పాస్తా వేసి ఆ వేడి నీళ్లలో పాస్త పాస్తాని బాగా మరిగ గించి దాంలోనే కొంచెం ఆయిల్ నూనెను ఉప్పు వేయాలండి వేసినాక అది కొంచెం బాగా ఉడికినాక మెత్తబడినాక పాస్తా అనేది దించి చల్ల నీళ్ళల్లో వేసుకోవాలండి దాని తర్వాత ఇంకో కొత్త కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆ నూనె వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు క్యారెట్ ముక్కలు ఆ ఇంకా ఇలాంటి మనకి బీన్స్ లాంటివి ఏమున్నా అవన్నీ అళు వేసుకోవచ్చు అండి అవి కొంచెం బాగా ఉడుకినాక వాటి వాటి మీద కొంచెం ఉప్పు వేసి వాటిని కొంచెం వేడి వేసి మళ్ళా దాన్నోక సైడ్ కి పెట్టుకోవాలండి మళ్ళీ అదే గిన్నెలోనే కొంచెం మళ్ళ ఆయిల్ పోసుకొని మనకి మైదా పిండి దొరుకుతది గా అండి బయట ఆ మైదాపిండిలో నూనెలో బాగా వేయించి ఆ వేయించిన పిండి తోటి మనం కొంచెం పాలు ఉంటయీకదా పాలు పోసుకుంటా పిండిని కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే మనకి మందంగా అనే ఒక రకమైన వస్తది పిక్ సా సాస్ ఇస్తారండి ఆ సాస్ ని కొంచెం బాగా ఉడికించినాక దాంట్లోనే కొంచెం మనం మాయని ఏసి ఆ ఇంకొకటి చీజ్ లాంటివి అవన్నీ వేసుకొని పైన మనకి ఏమన్నా ఆర్గోంజ కానీ చిల్లీ ఫ్లేక్స్ నా అవి వేసుకొని లాస్ట్ కి పాస్తా వేసి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ మీదనే ఉంచి దాని కొంచెం వేడైనాక స్టవ్ బంద్ చేసి గిన్నెలో వేసుకొని తినచ్చు ఇది పాస్తా ఎలా చేయాలి
మీకు పాస్తా కాకుండా ఇంకేమైనాచ్చేయడం వచ్చా అండి
నేను కేక్స్ చేస్తా ఐస్ క్రీమ్స్ చేస్తా పాన్ కేక్స్ చేస్తా
కేక్స్ ఎలా కేక్ ఎలా చేస్తారు
కేక్ ఏం లేదండి ఫస్ట్ మనం ఒక మైదా పిండి మైదా పిండి తీసుకుని దాన్ని బాగా దాంట్లో ఏమ ఏం పరుగు లేకుండా చూసుకోవాలండి చూసుకున్నాక ఆ పిండిని జల్లడాబట్టి దాంట్లోనే కొంచెం బేకింగ్ సోడా వెనీలా ఎసెన్ంచి చక్కర పౌడర్ ఇవన్నీ ఒక దాంట్లో వేసి బాగా మిక్స్ చేసినాక రెండు గుడ్లు తీసుకొని ఆ గుడ్లు అనేది వీటిలో వేయ్యాలి వీట్లే వేసి బాగా కలిపినాక కొన్ని పాలు పోసి కొంచెం మందంగా వచ్చేలాగా కలుపుకొని ఆ ఒక సైడ్ కి పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళా మనకి ఓవెన్ ఉంటే ఓవెన్ లేకపోతే ఆ ఇంకేదన్నా మనం నార్మల్ గిన్నె పెట్టి గిన్నె మధ్యలో ఇసుకేసి దాని పైన ఇంకొక నించున్న ఎలాంటి స్టాండ్ తీసుకొని మనం కలిపిందంతా ఒక సైడ్ ఉంచుకోవాలి కలపాలి ఇప్పుడు మళ్ళా కేక్ చేసే దాంట్లో కేక్ గిన్నె తీసుకొని దాని చుట్టూ ఆయిల్ గాని బట్టర్ పేపర్ అని అదైనా మనకి బయట దొరుకుతుందండి అదైనా మనం దానికి అతికిచ్చి పెట్టేసి మనం చేసిన క్రీమ్ మొత్తం ఆ గిన్నెలు వేసేసి స్టవ్ మీద పెట్టేస్తే ఒక పదిహేను నిమిషాల నుంచి ఉంచితే కేక్ అనేది తయారవుతుందండి
మీకు నచ్చే ఫుడ్ ఆహారం ఏంటిదండి
నాకు నచ్చేది అంటే నేను బాగా ఆ మన మంచూరియా తింటానండి
మీకు ఇంకా కేక్ కాకుండా ఇంకేం వచ్చండి చేయడం
పాన్ కేక్స్ నూడిల్స్ చేస్తానండి
ఆ ఓకే మీకు బయట ఆహారం అంటే ఏమి ఇష్టం ఎక్కువ
నేను ఎక్కువ ఆ మంచూరియా తింటానండి నాకు మంచూరియా అంటే చాలా బాగా ఇష్టం అది తప్ప నేను వేరేది ఏం తినను ఇంకొకటి నార్మల్ గా కేక్స్ తింటానండి నేను
చ్ మీకు ఇంట్లో చేసే యవలహారం అంటే ఎక్కువ ఇష్టం
నాకు మా తాత చేసే వంటకాలు అంటే చాలా ఇష్టం అండి
దాంట్లో ఒక రకం చెప్పగలుగుతారా ఏం రకం ఇష్టం అని తాత జెసెవి
నాకు సాంబార్ అంటే మా తాతయ్య గారు సాంబార్ చాలా బాగా చేస్తారండి సరేనండి మీరు ఇచ్చినా ఆ ఇన్ఫర్మేషన్ నాకు చాలా తగినంత దొరికిందండి ధన్యవాదాలు
ఉమ్ సరే అండి ధన్యవాదాలు ఎక్కడ దాక